హ్మ్ చెప్పమ్మా
గుడ్ మార్నింగ్ బచ్చి
గుడ్ మార్నింగ్
క్యా కర్తే హే బచ్చీ తు
తెలుగులో మాట్లాడమ్మా నాకు కన్నడలో హిందీ రాదు
కన్నా అంట అది
హింది హిందీ రాదు మైండ్ ఈజ్ ఆబ్సెంట్ బాడీ ఈజ్ ప్రెసెంట్
నువ్వు ఏం కతా యాడికి బోతాన్నవు ఈరోజు
ఈ రోజు యాటికి పోయేది ఉందమ్మ ఆఫీసుకి పోయేది ఆత్రమ
హ్మ్
నిన్న మా పెద్దమ్మ ఫోన్ చేసింది సాటర్డే
హ్మ్ ఏమంటా
ఏమ్మా దిగినావ అని
ఊహు
నే ఫోన్ చేయలేదులే వారం అయింది ఫోన్ చేయక ముందు శనివారం ఆ అమ్మె ఫోన్ చేసింది ఏ జ్యోతులకి వస్తాన్నావా అని
హ్మ్
నేనేం చెప్పేసిన నా వల్ల కాదు షిప్ట్ టైం చేంజ్ అయింది
హ
అవును అంటే ఆమె ఎట్లా అంటే వాళ్ళ కూతురు కొడుకు వచ్చినారంటే మనకు ఫోన్ చేయ
ఉహు
ఏమంత రిస్టిక్షన్స్ ఏమో నాకు తెల్ దు ఈవెన్ మనం ఫోన్ చేసినా కూడా కాల్ బ్యాక్ చేయ్యదు
ఉమ్
ఊ సో అట్లనే నేను చేయలే
ఉమ్
సాటర్డే చేసి ఆ రోజు చేసింది మనం గుడికి పోయేసింది లేడు
ఉ ఉ
చేసింది బయట ఉన్న పెద్దమ్మా మళ్ళీ చేస్తాలే గుళ్లో ఉనమా అని చెప్ప
ఊ
సరేలేడి అని మళ్ళీ హాస్టల్ క వచ్చినాక అది చేసినా
ఉహ్ ఉ
చేస్తే ఏమి బయలుదేరుతాన్నావా నే
ఉ
లే పెద్దమ్మా ఎట్లా షిప్ టైం చేంజ్ అయింది సుకుదరదు
ఉ
మారా జ్యోతి లైఫ్ నా పని పొద్దున్నే ది నేను ఇప్పుడు
జ్యోతులు అంటే
అం ఎ అమ్మవారి ఇ చేస్తారు
ఉహు
ఉ.. ఎట్లా చెప్పాలి ఆ జాతర
ఉ
వేరా ఊర్లా ఆ అంటే సరేలే అనింది ఏం చేయలేం లే అనే లీవ్ సేమియర్కుద్దమ్మా
హ
ఉన్నా బట్ సరేలే అలా నింతా పో పొద్దున్నను నుంచి వెయిట్ చేసిందంట నేను ఫోన్ చేస్తాను ఏమి ఆ రోజు ఫోన్ చేయకూడదా అమ్మా
మల్లా ఆ యమ్మ చేయొచ్చు గదా వెయిట్ చేయకుండా
ఉ అందు కు ఉండల కా చేసిందంటా
ఉ
నిన్న బయటికి పోయంటి సాటర్డే నేను
హ
ఏమి ఫస్ట్ నేను వైబ్రేషన్ లో పెట్టుకున్నా అనిపించింగ్లా నాకు ఫన్ దస్స మల్ నవీన్ చూసినా ఏం అబ్బాయిమ్మ ఫోన్ చేసింది అనుకోని ఫోన్ చేసినాం వేరే కాల్లో ఉంది నాకు కోపం వచ్చేసా సర్జస్తను నేను వెంటనే కట్ చేసినా వచ్చసిన ఒక నిమిషం చానికే నేను ఫోన్ చేసాను మళ్ళా గంట కూడా కాదు
హ
అప్పుడ వెర కాలం అంటే కొడుకులకు చేసింది కొడుకులకి కూతురికి సరేని కట్ చేసి చేసింది ఒక ఐదు నిమిషాల తర్వాత చేసి ఏమనిందంటే ఏమి అడిగినావా ఏంటి కలుగుతా అంటే ఎందుకు అసలు అంటే వారంమైంది ఏమైంది పెద్దమ్మ ఏమి అని కూడా ఫోన్ చేయలేదు అనే లేదు పెద్దమ్మ లేచేపాటికి ఆఫీస్ బయలుదేరేపాటికి టైమే ఉండట లేదు నిద్ర సరిపోట్లేదు అని చె టూ బి ఫ్రాంక్ అయితే అదే జరుగుతుంది హడావిడిగా పోతన్న ఆఫీస్ కి అతే నిద్ర వస్తుంది క్యాబ్ లో పడుకుంటా కాసేపు ఇంకా మా క్యాబ్ మేట్ అట్లా అట్లా జోకులు వస్తంటారు అంత నువ్ నిద్రపోతే ఏం డిస్టర్బ్ చేయడు నిద్రపోకపోతే జో పలేస్తా అంటది సరేలేను అట్లే అట్లా అయిపోతాండ వివారం మాత్రం చాలా ఇదిగా పందని టైమే లేకుండా పోయింది
ఉ
మీకు షిఫ్ట్ ఇచ్చే ప్లానింగ్ చేయందా
సేమంతే
ఫైర్టీ
టూ థర్టీ అంతే మాకు ఆతికినారా మండే నేనుండి ఆతుకు బల్దా అని చెప్పినారా
ఆహా
కే మా ఫ్రెం ఉందిలే పాత
ఆ
మా పాపతో మా అఖిలే మాట్లాడినాడంట
మీ క్యూయేనా
ఉమ్
ఏమని
మాట్లాడ అదే లాగో టైమ్ లో ఆ పిల్ల ఉంటే ఆ పిల్ల దగ్గర పోయి వీళ్ళు ఒకోరోజు ఒకో మాట చెప్తున్నారు
ఆ
వీళ్ళతో ఎట్లా సర్వైవ్ అవ్వాలో తెలియట్లేదు అన్నాడంట
ఆహ
భయమేస్తుంది అంట వాళ్ళకి
అవునులే ఇప్పుడు ఎవరికైనా అంతే కదా
ఉమ్
ట్రైనింగ్ ఇచ్చి ఏం చెప్ ఇస్తాన్నారు మనకి
కొంతమందికి ఆది నాత్ పైన అది ఆకుంటది కదా దాని పైన ట్రైనింగ్ ఇప్పించినారు
ఆ కానీ అందరికి ఇప్పిలేదంట కదా
అవును
ఆహా
అట్లా ఈ పీక్ కుండా అందరినీ ఒకేసారి పంపించేస్తున్నారు ఆటికి
అవునా
మ్ అందుకని చెప్పేసి అట్లా ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు ఒకేసారి ఆటకు పంపించేస్తే ఎట్లా
ఆ నువ్వు పోతున్నావా నువ్వు
మ్
నోవాత్క
ఆ అదే నువ్వత్కే
ఉహూ కానీ ఈజీగానే ఉంటది అది ఏం లే పెద్ద టైమ్ ఏం పట్టదు ఒకటి ఫైవ్ మినిట్స్ లోగుడ చేయచ్చు
మ్
ఆ ఫైవ్ సిక్స్ చేస్తే ఈజీ గా అర్థమయితది చాలా ఈజీనే అదేం పెద్ద కష్టమేం కాదు అ
చూడాలా
చూడు
ఈ రోజు ఏం చెప్తారో దెలీదు ఇంతకు ముందే అయితే ప్రాంకు చేశ్నారు
హ్మ్ ఎం ప్రాంకు
ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఉుందీ
మ్ ఎస్టిమేట్స్ ఎస్టాబ్లిష్మెంట్
ఎస్టా అహ ఎస్టిమేట్స్ అనుకుంటా ఆ ఎస్టిమేట్సే లె
ఆ
ఏ మాట్లాతానన్న ఏమో నేను ఇద్దర్ మ లేదంటే ఇక ముంది హి అ హ హ దా దానికి సము అని జెప్నారు
ఊహు
మళ్ళా ఇమో దీంట్లోనే గుర్తుంపెన్నారు
అవునా
ఉం
ఆకె అవ
ప్రాంక్ అంటడు
ఆహా వాళ్ళే మె ఎట్లయినా ప్రాంకుల్ చేస్తరు
మ్హ్
మ్
మీరు ఫస్ట్ అయితే బెంచ్ మీద ఉన్నారు మీరు అనేహ్నరు హ మళ్ళ దూసే ప్రయాంక్ అంట్రి
ఉంన అవును వదే వాళ్ళ్ ఎట్ల చెప్పినా వినాలి మనం ఎట్లా చెప్పినా వినాలి
హం
ఆ మ్ స్తంభాల టైం
మ్
ఉ ఇంకేంటి
ఎం లే
మ్
ఇవడుందలంద
మ్ గీజర్ వేసుకున్నా మళ్ళ దా
అ లేేది ఇంగ
మ్
అది ఇది పైన ఎస్తా
మ్ బ్యాక్ పెయిన్ వస్థాంది స్వామి
హమ్ ఈసారి ఈ రోజు ఇంగో గుడికి పోలా అనుకున్నా
య గుడికి
శివాలయంముంది ఇంగ వీదల
య దగ్గరలో పోదాం దూరంలో కష్టం
మ్ తీడా బోతు
యాడ
మాములుగా పోయి చోట పోయి
ఉ అశ్వథ నగర్ అంటే దూరం
మ్
ఆ
ఇంగ
ఏం చేస్తాం
మ్
మనకి ఓపిక ఉంటే పోవచ్చు ఎంత దూరం గాని
మ్ మ్
ఉ నిద్ర సరిగ్ ఉండదు కాబట్టి పోలేవు
డే టైమ్ లో బాగా పడుకోవచ్చు గానీ
ఆ
ఎవరు మాట్లాడు కున్నా ఫోన్ రావ్ కున్న ఉంటే హాపీగా బన్కో
ఊ అదంతా అవ్వదండి అదంతా అవ్వదు
ఆ
చైను
నువ్వే చెప్పు
హ్మ్ హ్మ్ ఇంకేం మరి
చెప్పాలి నువ్వే
మాదేముందమ్మ రొటీన్ లైఫ్ కామన్
నైఫ్